హలో ఇప్పుడు ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ లో
ఇప్పుడు ఉన్న జాబ్ అండ్ చాలా అస్త ఉన్నాయని నే అనుకున్నా
అంటే ఇప్పుడున్న జాబ్ మార్కెట్ చాలా టఫ్ గా ఉందాంటున్నారు కదా అంటే దానికి కారణాలు ఏమన్నా తెలుసా మీకు
చాలా మంది చదువుతున్నారు కాని ప్యాక్టిస్ చేయలే చేయట్లేదు
అంటే ఎక్కువ వం అంటే ఉత్తి కెరీర్ అంటే ఉత్తి చదవడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేయాలంటారా మీరు
అవువు ఆ ను
అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అంటే ఎక్కువ చదివిరు స్కా ప్రాక్టీస్ చేయ్యకుండా వాళ్ళకి జాబులు రాకుండా ఉన్నోళ్ళు ఉన్నారా
ఆ ఉ ఆ తెలిసినోళ్లు లేరు బయట చాలా మంది వింటున్నాము న్యూస్ లో న్యూస్ లో కాని బయట తెలుస్తుస్థాయి అలా అనుకున్నారు
ఆ మీరు ఎక్కువ న్యూస్ అయి చూసి చెప్తున్నారు అన్ అంటే ఎక్కువ ఎక్కువ ప్చ్ మంది తి చదువుతున్నాం అయిపోతుంది అనుకుంటున్నారు, స్కిల్ మీద అలా ప్రాక్టీస్ చేయట్లేదు అంటున్నార.
అవును
అంటే మీరు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు జాబ్ లేనోళ్ళకి జాబులు రావాలంటే, అంటే వాళ్ళు ఏ విధంగా కష్టపడాల అనుకుంటున్నారు.
ఆళ్ళు నే ఇ ప్పుడు నేర్చది పర్ఫెక్ట్ గ నేర్చుకొని అది ఎలా పని జెతుందో లేదంటే అది బాగుంటంది
అంటే మీరు అనడం ఇప్పుడు ఒకటి నేర్చుకుంటే అది వితి నేర్చుకుని వదిలేకుండా ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఎలా వర్క్ ఐతుందో అది కూడా తెలుసుకోవాలంటరా
అవును
అంటే ఇప్పుడు ఎన్ని చెప్తున్నందుకు మీరు ఏమన్నా ఇప్పుడు స్కిల్ అలా ప్రాక్టీస్ సేతున్నారా ప్రస్తుతం
నేను ప్రశతం సిల్లు పటి చేతున్నా
అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎటువంటి స్కిల్లు ప్రాక్టీస్ చేస్తున్నారు
నేను ప్రసన్ పైతను అని ప్రాటీస్ చేతున్నా
టే ఇప్పుడు మీరు పైథన్ ప్రాక్టీస్ చేస్తున్నారా
ఆ అవును
పైతాన్ లో పైతానే ఎందుకని ఎక్కువ మీరు చూజ్ చేసుకున్నారు
ఇప్పుడు డా మార్కెటు చాలా మంది మిషన్ని అండ్ ఎందంటే గే అయి అమ్ ఆ అంటారు
తే ఇప్పుడు జాబ్ మార్కెట్ లో ఎక్కువ పైతన్ ట్రెండింగ్ గా ఉందనుకుంటున్నారా
ఆ అతరా నిజామే అంత అందుద్దు వళ్ళే పైతాన్ అందుకు వల్లే పైతాను లేపోతే చెస్సునో
మీకు తెలిసిన వారిలో ఎవరైనా పైథన్ మీద వర్క్ చేస్తున్నట్టు తెలుసా మీకు
నాక్ తెలిసినోళ్ళో ఎవలికి తెలిదు పైతాన్ ఉ
అంటే మీరు పైతన్ని నేర్చుకోండి అని మీకు ఎవరైనా సజెస్ట్ చేసారా లేకపోతే మీ సొంతంగా మీరు రీసెర్చ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్నారా
నేనే రీచార్జ్ చే నా తెలిసిన వాడు అవు చెప్పరు అందుకే నేను రీచార్జ్ చేసి తెలుసుని దాని మీద ఫోకస్ చేస్తున్నా
అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఏం చెప్పబోతే మీకు మీరే తెలుసుకొని అంటే యూట్యూబ్ లో అలా చూసి మీకు మీరే తెలుసుకొని ఇంకా చేస్తున్నారు పైతాన్ మీద
ఆ అవును నిజమే అందుకే నేర్చుకోవాలిగద మట్కి టైమ్ టు టైం అప్డేట్ అవ్వాలగా
అంటే మీరు ఇప్పుడు పైతన్ ఒక్కటే నేర్చుకుంటున్నారా దాతో పాటు కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్ అలా కూడా నే మరి నేర్చుకుంటున్నారా
నీది పర్ఫెక్ట్నెస్ కాద్ బాగుంటది ఇప్పుడు జాబ్ మాటర్ కదా అని నా అభిప్రాయం
అంటే దాంతో పాటు మీకెమైనా అంటే వేరే ఇంటర్న్షిప్స్ అలా ఏమనా చేస్తున్నారు ఇప్పుడు అది నేర్చుకుంటాను
నేను ఇంత ఎటన్షన్ స్కిల్స్ ఎంత నేర్చుకోకున్న కానీ
కొంచెం గట్ కొంచెం గట్టిగా జప్ సండే గ యూనిట్ అని
కాని రియాక్టేదో నేను వచ్చేద్దామని నేర్చకొని పపెటో
అంటే మీరు ఇప్పుడు వర్క్ చేయాలనే ఆలోచన మీకు కానీ మీకు రిసోర్సెస్ అలా ఏం దొరకట్లేదు అనుకుంటున్నారా అంటే మీరు హు
మనం నహీ దే అయేది రీసోర్సెస్ చాలా ఉంటాయి బయట మార్కెట్ లో
ఆ అలాంటప్పుడు మీరు ఏదోవ్ట్ ఎదుకొని చేసుకోవచ్చు కదా
ముందు చేత్తోవందిస్ ఫులు రావాలి కదా అని
మీర్ అందుకోసం మీరు ఫస్టు పైతనని ప్రొకమింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారా
ఆ ఆ అవును
అంటే ఇప్పుడు మీరు పైతాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక ఇంకా ఏదో టాస్కిల్ ఎప్పుడప్పుడు నీకు పైతాన్ అనే లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దేని మీద ఒక దాని మీద వర్క్ చేస్తారా
అవును
అంటే మీరు దేని మీద వర్క్ చేయాలని మీకు ఎక్కువ ఆస
నేను ఎమ్ మీద వర్క్ చేదామనని ఆశ
అంటే మీరు మిషన్ లైఫ్ హుమ్ మీద ఎక్కువ ఫోకస్ బెడుతున్నారా
అవును స్వయం
అంటే మీరు అనడం. ఇప్పుడు ఎక్కువ జాబ్లు ఉన్నదానికి తక్కువ మంది కాంపిటీషన్ ఉండి. తక్కువ జాబ్లు ఉన్నదానికి ఎక్కువ కాంపిటీషన్ ఉన్నదానుకుంటున్నారా. ఇది మీరేపుడైనా ట్రై తే అది ఆ అబ్జర్వ్ జేశారా ఇది ఏమైనా నేను చెప్పిన ప్యాట్రాన్
నేను ఎప్పుడు టై చేయలేదని నా నేను అనుకుంటున్నా నేనమైన టై చేయారా అని
అంటే నీకు తెలిసిన సీనియర్స్ అలా ఎవరు నీకేం చెప్పరా
హా నాకు తెల్సి సీనియర్స్ ఏమి డాట్స్ చెప్పరు
అంటే మీరు సీనియర్స్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారా లేకపోతే, ఆ సీనియర్స్ ఏ ఇంటరాక్ట్ మీతో కావాలనుకుంటారా?
నేనే సీనియర్స్కి సీనియర్స్ వాళ్ళు చాలా మంది పెద్దోళ్ళని మాట్లాడ్
ఆ సీనియర్లంటే మీరు కొంచం భయపడుతున్నారా ఏమైనా
ఏంటండి
ఇప్పుడు సీనియర్లందుకు సీనియర్ల దగ్గరకెళ్లి మాట్లాడాలంటే భయంగా ఉందా
డు నాకు అంత టైం ఇంతమందు ఉండేది
అంటే ఆ ఇప్ ఇప్పుడు ఎక్కువ డౌట్లు అలా అడగడం వల్ల ఇంకా భయం భయం ఫ్రెండ్లీగా ఉన్నారా
ఆ అవును
అంటే నీకు ఆ కెరియర్ మీద కెరయర్ చూస్ చేసుకోవడానికి సీనియర్స్ ఏమైనా హెల్ప్ చేశారా లేదా
నా సీనియర్స్ బా హెల్ప్ చేయలేదని నా బా
ఉంటే మీరూం మీ ఓన్ గానే యూట్యూబ్ అలా చూసి సెలగ్న్ట్ చేసుకున్నారా
అవును
మీర్ ఎప్పుడు అనుకోలేదా ఆ చెప్ ప్పడి
ఇప్పుడు సీనియర్స్ చెప్పి ఇది నేర్చుమని దాని మీద ఏం ఏం పెట్టకపోతే కాల్స్ ఆ తీర్చోదాంని అంత బాధ చెప్పడు
అంటే ఇప్పుడు మీర్ ఏదైనా అడిగితే ఒకేళ చెప్తారు కాకపోతే క్లారిటీ చెప్పారంటారా?
అవును
ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నువ్ అదే చూజ్ చేసుకున్న తర్వాత, నీకు దాని మీద ఏమన్నా ఆపర్చునిటీస్ రాకపోతే మళ్ళీ మనం వాళ్ళని ఏమన్నా అంటామని ఏ చెపరా
అవును అక్కడ ఆ చెప్పారు భయం కూడా ఉంది
ఆ అంటే దా అందుకోసమని మీరు సొంతంగా మీరే ట్రై చేస్తుంటారా?
ఆ
మీరు చేయడం చానా మంచిదే, కాకపోతే సీనియర్స్ ని కూడా కొంచెం అడగడం కూడా మంచిది అని నా అభిప్రాయం.
మరు రూయ్
నేను ప్రస్థానికి అయితే ఒక ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఆ ఇంటర్న్షిప్ చేస్తున్నాను నేను కూడా పైతన్ మీదనే ఇంటర్న్షిప్ చేస్తున్నాను. ఒక ఎంఎల్ ఇంజనీరుగా
అప్పుడు జాఫ రటర్యా ఎలా
అంటే జాబ్ మార్కెట్ ట్లో ఎక్కువ ఇబ్బందులు ఏం లేవు, ఎవడి దగ్గర అయితే స్కిల్ అలా ఉంటందో వాడికి ఎప్పటికి ఇబ్బంది ఉండదని నా తెలుసు
అ ఉంట
మీర్ ఏం అనుకుంటున్నారు ఆ చెప్పండి
ఇప్పుడు సిల్లుందేనే ఆడు హైలైట్ అవుతున్నారు
ఆ అవును స్కిల్ ఉంటేనే ఇప్పుడు మార్కెట్ లో హైలైట్ అవుతారు ఎవరైనా
ఇప్పుడు ఆ స్కిల్ ఉన్నందుకే చాలా మంది సెటిల్ అవుతున్నారు టాక్ బయట
అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ స్కిల్ ఉండి, టాలెంట్ ఉండి కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలు కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసి అలా ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్ కన్ఫామ్ గా ఏదో ఒక రోజు కన్ఫామ్ గా జాబ్ మటుకు వచ్చిదిని నా అభిప్రాయం.
అవును
మీరు ఆ మీకు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషను కొంచెం ఏమైనా అర్థమైందనుకుంటే థ్యాంక్ యూ